ఆ హలో ఆ వినిపిస్తుందా అండి వినిపిస్ స్తుందా హలో ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్న ఏంది తి వంట అయింది తిన్నాము
ఆ
ఆ ఇగో బయటికి వచ్చినా చల్లగాలికి కొంచెం
అవును కాస్త ఇవాళ కొంచెం చల్లగానే అనిపించింది గానీ మధ్యాహ్నం బాగా ఎండగొట్టింది
మధ్యాహ్నం బాగనే
వామ్మో వరుషాల కోసం వేచి చూస్తారు ఎండకి ఎనక ఎళ్తున్నాయి
మ్ ఎనకి ఎళ్తున్నాయి మళ్ళీ ఈ నెలంతా వర్షాలు లేవ్వంట
ఎందుకు
ఏమో ఇగా అప్పుడప్పుడు ఉంటాయంట ఈనెలంత అయితే లేవు ఎండలే ఉన్నాయి గదా విపరీతంగా ఎండ కాలం లాగనే
ఆ
మొన్న మాకు ఒక్క రోజు జస్ట్ అలా చినుకులు పడ్డయి ఈ రోజు చూడు ఎంత ఎండ ఉన్నదో ఫార్టీ సిక్స్ ఆ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంది ఎండాకాలంలాగానే ఉన్నది ఇదేమి వర్షాలు లేక్కలేనే లేదు
ఉహు ఎప్పుడుస్తాయో
ఏమో మీరు ఏమైన్నా చెట్లు గిట్లు పెడతారా వర్షాకాలం ఇప్పుడే చెలు గానీ ఏమన్నా కూరగాన చే చేట్లు పెడతారా మీరు ఏమన్నా
ఆ పెడతం గొంగూర, తోట కూర
పెడతరా
ఆ కంపల్సరీ పెట్టాల
ఆ తిన్నరా
ఎందుకంటే వామ్మో ఏయో ఒక చెట్లు ఉండాలి మ స్చ్చంగా మనం అన్ని కొనుక్కొని తినాలంటే ఆ
రేట్లు చూస్తున్నావా ఎట్లున్నయి
వామ్మో చిన్న రేట్లా
ఉమ్ టమాటలు అరవై రూపాయలకు కిలో అయిపెనయి
ఆ
కూరగాయలు ఎవ్వి తీసుకుందామన్నా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అరకిలో
ఆ వారానికి కనీసం మూడు నాలుగు వ నాలుగు వందలు ఐదు వందలు ఉండాలి
ఆ ఉండాలి నిజంగనే వారానికి ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇగా కేజీ గావాలి అరకిలా
ఓ అసలు ఏంటో బతకటం కష్టమే
ఏమొ మా కష్టం తర్వాత తర్వాత కష్టమే అవుతదేమో
అసలే
అందుకోసం మని మ్ కొంచెం ప్లేస్ ఉన్నా అది జాగ ఉన్నా గాని కొంచెం మనం ఎ తోట కూరనో లేకుంటే పాల కూర చిన్న చిన్నగా ఎసుకోవాలి మనమందు మ్
ఎయో ఒక చెట్లు చిక్కుడుకాయలు చెట్లు ఒకటి దా అదే ఇయ్యి ఉంటాయి కదా బిరకాయ్
బీరకాయ సోరకాయ ఆ సోరకాయ సోరకాయ టైమ్ బడుతది అది చలి పెడితేనే చలికే కాస్తాయి స్టార్టింగ్ లో ఆ అన్నిీ రాలిపోతాయి ఫస్ట్ పిందలు అవి చలితోనే కాస్తాయి చిక్కుడు గయ ఈ బిరకయ మ్
మ్
తం నేను చిక్కుడుగా చిక్కుడు చెట్టు పెడుతా బీర చెట్లు అద్ తొందరగా అయితది అది కాడల్ పెట్నగని ఆడతది
ఆ గోంగూర ఉండాలి పుదీనాకు ఉంది కరవేపాక అయితే ఎప్పుడు పెద్ద రెండు చెట్లు ఉం న్నాయ్ ఎందుకంటే కరివేపాక అన్నిట్లో కావాల్సిందే
అవును అన్నిట్లో కావాల్
ఆ అది లేపోతే అస్తళ్ళు నడవదు కరివేపక్
అవును ఎందుకంటే అది వేస్తే మనక్ ఎందుకో ఆ కురా చేసినట్టుగా మనకు మనసు కనిపిస్తది అది అయ్యాంగా
అసలు తాలింపు లేకపోతే మనం అది లేకపోతే ఏంటో ఎన్ని దినుసులు వేసినా ఒక రేపాకు వేయలేదా
చెయ్యలేదు
మ్ అది కూడాగున్ యడ కొనుకోత్ ఎవర్ ఎవర్ని అన్న ఇంటి పక్కనోల్లాన్ ఒకసారి ఇతరు ఊక్ ఇత్తర
అవును
రెండు మూడు సార్ల అడిగితే వాళ్ళు మోహాలు మార్చుకుంటరు
మ్ మార్చుకుంటరు
అందుకనే మన జాగాల మనమే ఈయన్న వేసుకోవడం మంచిది
అవును
జంకాయ చెట్లు ఉన్నాయి ఒక మూడు
అవునా కాస్తాయా వైటియ్ తెల్ల జామకాయలా ఎర్ర జామకాయ ఆ
కానీ అక్కడ కోతులు వామ్మో మేం బళ్లేకపోతున్నాం కోతులతో అయితే మండలు మొత్తం కొట్టిచ్చే మా అమ్మ
ఆ
పడలేక నేను పడలేనమ్మో ఈ కోతులతోని కొట్టిస్తే ఇప్పుడు మళ్ళ వస్తుంది చెట్టు
ఆ
మ్
మంచిగానే పర్లేదు ఆ మూడు చెట్లంటే ఇప్పుడు మార్కెట్ లో ఒకప్పుడు చెట్లల్లో చెట్ చెట్లయి తెంపుకొని తినేవాళ్ళం ఇప్పుడు మార్కెట్ లో కూడా జామకాయలు అమ్ముతార్రు కేజీలు
రబ్బే అయ్యి ఏం బాగుంటాయి చి నీ అస్ అసలు కొంచెం చెప్పుకోవడానికును ఉండాలి ఇంత ఇంత తీంతంత లావు అసలు ఆ లావు సైజ్ ఎట్టోత్తయ్ య్యో అర్ధంకాదు
హైబ్రిడ్ అవి చప్పగా
వేస్ట్ అయి కొడుక్కకోవడం కంటే మనం ఇక మన ఇంట్లో పెట్టుకోవడంమే నయం చెట్టు
అవుని
ఏంచేద్దాం అట్ల అయిపోతున్నాయి రోజులు
అవును
తోటకూర కూడా వేసుకోచ్చు
ఆ తోటకూర కూడ తొందరగ అయితుంది
మా ఇంట్లో బచ్చల తీగ అదే దానంతట అదే వచ్చింది
అది కూడ చాలా మంచిది రక్తము
అవున అంట అసలు మా అమ్మ చెప్పిద్ది మేమే ఫస్ట్ తిన దిన అంటే ఓ పిచ్చి పిల్లలార ఇది తినంటే ఎంత మంచిది ఆడ పిల్లలకి అని మాకు బచ్చల కూర పెట్టి ఆ ఎమ ఉంటది
మాకుడు ఉంది నే నేను ప్రతి దాంట్లో వేసుకుంటా అంటే ఏ కూరగాయలు చెయని పప్పులు అయితే మంచిగా తోటకూర పాలకుర అది వేసుకుంటారు ఇంకా ఏ కూర అయినా ఒక గుట్ట కోసి అది వేస్తారు మంచి ఉంటయ్ అంటే దాంట్లో కూడ రెండు రకాలు ఉంటావి ఇట్ల కొంచం దొడ్డు ఆకుల్ ది పెద్దగా ఉంటది చూడు అదే ఆ అది బాగుంటది చిన్న ఆకులది ఉంటది చుడు అది బంక బంక ఉంటది
అంటే హైబ్రిడ్ నాట
ఆ నాటు నాటుది బంక బంక ఉండేది హైబ్రిడ్ది
మరి ఏది ఏది మంచిది అంటారు ఆరోగ్యానికి
ఇది నాటిదే మంచిది కాకపోతే బంక బంక ఉంటది అంటే కొద్ది వేసుకోవాలి ఇగ
ఆ
ఉ అది కూడ అమ్ముతంద్రు మా నేను అన్ని చెట్ల అంటే నాకు చాల ఇష్టం పిచ్చి అసలు పూల చె ట్లు ఉన్నాయి గులాబీ చెట్లు ఉన్నాయి చామంతి చెట్లు మల్లె చెట్లు
మల్లెపూలు మా ఏంటో అసలు బుయ్యలే ఈసారి మల్లెపూలు
ఎవరి కూడ ఉయ్యలే అట్లనే ఆయనయ్ ఎండలకి ఎంత నీళ్లు పట్టినా గాని ఆ ఎవ్వరి కూడ పోయరు మా మాయ కూడా పల్ళ ఊసేటి అ ఆకే చిన్నగా అపోయింది ఆకే ఆకే దీని సైజు చిన్నగ
మరి వీళ్ళు అమ్మే వాళ్ళు ఎట్ల అమ్ముతున్నారు సెంటర్లల
అమ్మే వాళ్ళు అదే కదా ఇప్పటి కూడ ఉన్నయ్ ఇప్పటికీ కూడా పెట్టుకుంటారు పులు అమ్ముతుండు వాళ్ళకి ఎట్ల ఏమో కానీ మనకైతే ఇండ్లల మాకు స్టార్టింగ్ ఏమో పుషినాయి స్టార్టింగ్ ఏమో మా కు ఒక వారం పదిహేను రోజులు ఏమో పులు మంచి గ వెళ్ళినాయి తర్వాత కథ మొగ్గలు ఏయట్లేదు అయి ఆకు ముడత పడిపోయింది, ఎంత నీళ్ళు పోసినా గని ఇగ వదిలేసిన
ఆ
కూరగాయ చెట్లు గుడా పెట్టుకుంటా, వంకాయ చెట్లు ఉన్నాయి, వం కాయ్ ఎప్పటికీ ఎనీ టైమ్ కాస్తనే ఉంటాయి, ఇగ ఇప్పుడు వర్షాలు వట్ డయ్ ఇగ పెట్టలే ఇంకా, చిక్కుడు చిక్కుడు ఎక్కు, బీర చెక్కు సోర కాయ ఈ మూడయితే కంపల్సరీ పెడతం.
అదే
ఉమ్ ఇంకా ఏంటి సంగతిలు.
మీరే చెప్పాలి, ఈ మధ్య ఆక్కుర్లు బాగా తినాలన్ ట ఆ ఆరోగ్యానికి అయ్యే మంచిదంట.
అవును, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాతావరణానికి, జబ్బులకి ఆ వందు తిండిలక్ ఇప్పుడు ప్రతి ఒక్కటి మందితోనే పండిస్తన్నారు కదా.
అందుకేనే మనకు ఆరోగ్యాలు గ గట్టితనం లేకుండా మొత్ ట్లోలాగ ఉంటాన్న
అప్పటోళ్ళు అంత ఏజ్ వచ్చినా గనీ, ఎంత అదే ఎం త వయసు ఎనభై సవరీ డెబ్బై సంవత్సరాలు వచ్చినా గనీ టక టక పని చేస్తారు ఇప్పటికి
ఆ
కానీ ఇప్పుడు చెయలేరు ఈ మందు పిల్ల
అవును
అది దాంట్లో మందేనాయే
అంతే మందు మందు మం, అవును వామ్మో. ఈ పుచ్చకాయలో గుడ ఏసారంట గరా.
ఆ అదయితే న్యూస్ లో చూసిండ్రా? రే ఇద్దరు ముగ్గురో చాలానే మంది అది తిని చనిపోయిండ్రట. ఎప్పుడైనా విన్నము మనము అది తిని అదే, దానికి కూడా అది ఇంజెక్షన్లు ఇస్తాంరంట వాటికి
వామ్మో ఉమ్
దీనిలో ఏమో కరక్టు.
జనాలు ఈ అయినా గని తిండి మానట్లేగా.
ఇక మానట్లేదంటే ఇగ అది తప్పదు.
అంటే ఈ అవసరం లేనియి గుడ తింటరున్నారు.
ఆ
మాడికా చెట్టుంది గనీ మా ఇంట్లో ఇంకా పూత లేదు, ఏమి లేదు అంటే మరి చిన్నది కాదు, మరి చదు గా ఆ అదే మీవనుకున్నాం ఇది ఐదేమో అనుకుంటాం.
అంటే సంవత్సరం అయిందా పెట్
ఆ
ఆ కొన్ని రెండు సంవత్సరాలకు, మూడు సంవత్సరాలకు అట్ల కాస్తయి.
అదేనే మీ ఆ ఇక్కడోళ్ళు కూడ అదే అన్నరమ్మా ఎందుకు కంగారు పడత్
మనము మనము చెట్టు పెట్టేటప్పుడ అంట ఇట్లా రెండు వేళ్లతోని పెడితే రెండు సంవత్సరాలకంట మూడు వేళ్లతోని పెడితే మూడు సంవత్సరాలక అట్ల పూత కాత వస్తదట ఆ నిజమే. అట్లనంట నిజమే మరి అందుక్ కె ఇప్పుడు చెట్టు పెట్టుకో జస్ట్ రెండేళ్లతోనే ఆ ఇట్ల పెట్టాలె
ఉండాల్లె మావిడికాయ్ చెట్ అనేది ఇంట్లో
ఆ ఉండాలి కంపల్సరీ ఉండాలి మంచిగా
కాయలన్నా పర్లే పచ్చడి అయినా పర్లే ఆ
ఇప్పుడు పచ్చడి అయినా కానీ మా కొంటె ఎంత రేట్ ఉన్నది కొందరేమో మ్ కొందరేమో కిలోల కొద్ది అమ్ముతార్ ఇంగా కొందరేమో కాయను పట్టి అమ్ముతాన్రు కాయ రేటు కూడ
ఏది మంచిగుంటే అది తింటమే
మ్
మ్ సరేలేండి మరి
ఆ సరే సరే
ఆ